హలో ఆ వస్తుంద
వస్తుంది వస్తుంది తేమన్నారు సి ఎస్ నన్ను
వచ్చిన తర్వాత కాల్ మాట్లాడుతుండే అభి ఎవరు తోటో బాయ్ తోటి ఇంగ్లీష్ లో మాట్లాడుతుండే నేను అక్కడ నుంచి స్టెప్స్ దు ఎక్కి ఇలా వస్తుంటే చూసిన
మ్మ్
చూస్తే ఆమె మాట్లాడేది ఆపేసింది ఇట్లా నవ్వుతుంది స్మైల్ ఇచ్చింది నాకు
ఆక్వర్డ్ గానా లేకపోతే నార్మల్ గానా
నార్మల్గా ఇచ్చింది నాకు కోపం వచ్చింది అరే అభికీయు అభికీయు అంటే కోపం రాదా అరే ఇంత ఆర్గ్యుమెంట్ అవుతు థిన్ మన ఇద్దరికీ మధ్యలో మధ్యలో కాల్ చేస్తుంది
ఆ ఆర్గుమెంట్ ఏం అవలేదు కద
తర్వాత కదా అది కొంచమన్నా అయింది కదా
హ్మ్
బ్లేజర్ తివాలంట మనం ఏమనా ఆమె బ్లేజర్ కోసం పోయినామ బయటికి
అవు నా దగ్గర ఉంది బ్లేజర్ కావల్నా మీకు
చంప పలుగుతది
ఎందుకు
నిన్ను ఫస్ట్ కొట్టలీ గట్ టిగ
నన్ను ఎందుకు కొడతావ్
ఇస్తే నువ్వు డి ఎస్ కేళ్ళు
ఇస్త ఎవరన్న అడుగుతే ఇస్త ఇస్త లే
అమ్మె తెచ్చుకుందిలే అయిన ఎంబిఏ అక్కవల్ల దగ్గర
యారీ సాయ
హ్మ్
అయ్యాయి సైన్ ఉండల గైకియి కాలేజ్
ఇష్క్ తేరా మేర వాళ్ళ కి రేపే ఉందంట పాపం త్తరు అయితున్నారు ఇంకొకటి ఏదో పెట్టిండు కదా బాల ప్రసాద్ సార్ జీరో ఇది ఉందిగా
జీరో కూడా
అది అందరికా హ్మ్
జూనియర్స్ కి
వాళ్ళకేనా మనకి గూడా ఉంటే బాగుంటది ఏదో ఒకటి
అవును
వెళ్తే
ఎందుకు
మళ్ళీ వస్తే చూద్దాం
చజప్ప
ఉ
కాచ్చా
ఫ్యాన్ వెనకల
ఆ
ఏంటి ఏంటబి నాకు వినిపయట్లే ఏమంటున్నావు
అరే మకాండ డ్రీమ్ చేసావు కదా చాలా దొరకాలి దొరకాలి అని చెప్పి అంటున అంతే
కుస్దడుకులేదు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకి హలో
ఉ
మార్నింగ్ నుంచి ఇప్పటివరకు త్రీ ప్యాట్స్ ఫుల్ బ్లీడింగ్ అవుతుంది ఉన్నయిలే ఆ
ఇడుగా హమన్ అ హరన్ నవంగా అడుగుతే హమన్ మళ్ళజలు వచ్చి అగుా
అదే కదా ఇప్పుడు ఎంటి ఫర్త్ పీరియడ్స్ ఉంటాయి
పల్ండిే క ఎపోతు
ట్వంటీ హ ఒకవేళ నేను తొందరగా ఇంటికెళ్ అప్పుడే చంపేస్తా పీరియడ్స్ వచ్చినాయని ఆ రచు చెప్తా పీరియడ్స్ ఉన్నాయని అప్పుడు ఓకే కదా అప్పుడు ట్వంటీ సెవెన్కి వచ్చింది ఇప్పుడు ట్వంటీకి వచ్చింది ఏమ అనుకోదు ఇంకా ఉ
అప్పుడు ట్వంటీ సెవెన్ వచ్చింది ఫిబ్రవరిలో ట్వంటీ ఎయిట్ డేస్ అదమందా నువ్వు డేస్ కాన్ చేస్తే చాలా తక్కువ ఇనిపిస్తుందా
ప్రశ్న ఉన్నా కానీ ఏం చెప్పాలి మరి అవి
అరే ను్ ఎల్లుండి పోతావు కదా అప్పటికల్లా అయిపోతుదేమో ఇది స్టాప్ అయితదేమో అప్పుడుదల్లా
ఆ
అహ అయితే ఒక బగా తీసుకోవాల్సి వస్తుంది అదేమో దాపెడతావా ఏం చేస్తావళ
ఈ వచ్చినప్పుడు చెప్తే అయిపోతున్న అప్పుడు అదే అనిపిస్తుంది నాక్కూడా
వచ్చినప్పుడా
మొన్న వచ్చినప్పుడే చెప్తే ఈ రోజు వచ్చింది మమ్మీ అంటే అయిపోతుంది
అవును ట్వంటీ సెవెన్ దాక లాక్ చేసినా ఇప్పుడేను ట్వంటీ ఆర్ ట్వంటీ సెకండ్ కి చెప్పాల్సి నా
హ్మ్
మేమేం చేయలేం ఉండనీ ఇప్పుడైతే ఎల్లుండేదో చూడు నాకు తెలిసాకైతే న వీడింగ్ ఎప్పుడైనా ఫైవ్ డేస్ ఉంటాంది దానికన్నా ఎక్కువ ఉండదు నీకు నాతో స్పటింగ్ ప స్పటింగ్ ఆ ఆ ఆ ఆ అప్పాదన్న అక్కా అనాలి
అరే అది పిచ్చ నీకు ఎక్కువ అయితది హీట్ అది అంటే మళ్ళీ అద్దిను అద్దిను అంటావ్
అరే అ తింటే స్మూద్గా వస్తుంది బయటికి పెయిన్ లేకుండా ఇప్పుడు నువ్వు తింటున్నావు కాబట్టి నీకేం పెయిన్ అవుతు ఎంత బ్లేడ్ అయితున్నా ఆ తిను మరి లేకపోతే నువ్వు ఎంత పెయిన్ లో ఉంటండే నీకు అప్పుడు డే త్రీ డే ఫోర్ లోనే నువ్వు మస్ పెయిన్ ఉండడి డే వన్ డే టూ ఇప్పుడు చూడు నీకు ఏమైనా పెయిన్ అయి తుంద లేదు గ ఇదే స ఒకే ఇట్స్ షుడ్ నాచురలీ ఫ్లోట్ ఇంకా ను త్రీ ఫోర్ డేస్
ఊహు ఏం చేస్తావ్ ఈప్పుడు
ఇగో నా చే చూడు ఈ రోజు కూడ అలాగ తేడ డ్రీమ్ వచ్చికాని గుర్తస్తలేదు
అ
హ్మ్ హలో
ఆ చెప్పండి
చెప్పు న డ్రీము ఎట్లోస్థాధి
సరే చెప్పండి నా డ్రీమ్ ఆ దేని గురించి అంటే
ఈ రోజు మార్నింగ్ ఏం చేశారు ఈవనింగ్ సేవర
నాకు డ్రీమ్ దేన్ గురించి వచ్చింది అని అడుగుతున్నావ ఓయ్ ఓయ్
అలో
ఆ
ఏంటి వాయిస్ క్లియర్లేదా
ఉంది ఉంది ఏం అడుగుతున్నావ్ నువ్వు
ఈ రోజు మార్నింగ్ ఈరోజు డ్రీమ్ పేసా కతాను ఎవరో విప్ మీద కొట్టారని చెప్పి దాని గురించి అడుగుతాను అమ్మా ఏంటి అండర్స్టాండ్ చేయావ అసలు ఏమి సెన్స్లేదానేకసలా అండర్స్టాండ్ చేయడానికి ముందుకి రాద ఏంటి మరి మరి అండర్స్టాండ్ ఎందుకు చేయలేక పోతున్నావ్ అప్పుడు మూడు నాలుగు సార్లు అంటున్న ఎంత సేపు చెప్పాలి నీకు గో గో అండర్స్టాండ్ అవ్వదు ఎంత టైం పడుత్ ఇప్పుడు చెప్ మరి ఎట్లీస్ట్
కళలువ వచ్చి కొడుతున్నారంట మళ్ళీ ప్లేస్ చూసిన తర్వాత కూడా నాకు ఏదేదో అవుతుండే
ఆ
అలాగే లేస్ ఆ లైట్ వేసి వచ్చి పడుకున్నా అప్పుడు లైట్ వేస్తేమో నిద్ర రాదు కానీ భయం అయితుంది కాబట్టి అలాగే పడుకున్నా ఏం చేయాలి
ఊ
ఇంత మంచిగా వారక్ మూవీస్ అంత చూస్
హారర్ మూవీస్ చూడలేదు కదా నేను ఇప్పుడు
చూడు అదే అంటున్న నువ్ హారర్ చూస్తా అదేకంగా ఇప్పుడేంటి నీకు ఒంటరిగా పడుకో మరే నాకు హరర్ మూవీస్ అం టే భయం గాని ఒంటరిగా పడుకో రెండు రోజులు ఒంటరగానే చిన్నప్పుడైతే నాక్ మస్త్ భయం మక్కల్ నన్ను తిడుతుండే ఎందుకు భయపడుతున్నావ్ అని
ప్లస్ అల్
నా పెద్దక్క ఒక డన్ ఉంది వరల్డ్ మొత్తాన్ని ఏదో స్కానర్ తో స్కాన్ చేశారంట నేన్ ఏదో పవర్ఫుల్ టూల్ అంటే ఇప్పుడు గోస్ట్ ఒక వాల్ ఓపన్ నుండి మూవ్ పోతది అట్లా మనం ఇమాజిన్ చేసుకున్నాం కదా వాల్ ఓపన్ నుండి రావచ్చు బయటికి అని అట్లాంటి ఆబ్జెక్ట్ ని ఏమైనా ఉందా వరల్డ్ లో అని మొత్తం డిస్ స్కాన్ చూశారంట వారు మొత్తం అట్లాంటి ఆబ్జెక్ట్
అ ఆ
ఈ దయ్యము రాక్షసి అంతా మన లోపల ఉంటది బయటుండదు మనమే దెయ్యం అయితాం
ఆ
మనమే మంస్టర్
ఆహా
ఆఫ్టర్
అచ్చా మోష్ట్లీ తుమారో
అచ్చా
వీరు క్రిస్టియన్స్ ఒక కోట్ ఒక డైలాగ్ చాలా చెప్తారు తెలుసా నీకు అది
ఊ
వి అల్ ఆర్ అరే లెవెన్ మినిట్స్ అయింది కట్ చెయ్ కట్ చెయ్ లెవెన్ అండ్ హఫ్ అయింది కట్ చెయ్ ఇంకొసారి కాల్ చెయ్